హలో
టయా
అవునా ప్రాబ్లం ఏం లేదంటా? నా ఇంక్ ఓ అవ్ అవై కొన్ని ఆటోమేటిక్గా కట్ అయితయ్ కొన్ని కాల్స్ లిఫ్ట్ చేసిన కూడా నీకి వినిపించదు వాయిస్ నా ఫస్ట్ కాల్ అంత యితే వాయిస్ వినిపిచ్చలేదు.
నాగ్గూడా అంతే సౌజిది ఫస్ట్ కాల్ వాయిస్ వినిపిచ్చలేదు. వేరే కాదు వేరే అమ్మాయిది.
ఓకే ఓకే ఇంకా ఆన్లైన్లో తీసుకోనీకి సైజ్లు బల్ ఉన్నాయ్ చూడక్క.
నా సైజులా?
ఉమ్ మంచి మంచి కుర్తా సెట్స్ ఉంట్ టయి సైజు నీకు అవే ఒక్కసారి డబుల్ ఎక్స్ ఎల్ తీసుకో మ్ అది సెట్ కాలేదంటే త్రిబుల్ ఎక్సెల్బుక్ చేస్కో ఒకటి ఇప్పుడు ఏం చేస్తావంటేె ఫెస్టివల్ కు ఒక డబుల్ ఎక్స్ ఎల్ ఒకటి త్రిబుల్ ఎక్ సెల్బుక్ చేస్కో
ఉమ్
ఆ ఏది నీకు కరెక్ట్ సెట్ అయితుందో అది పెట్టుకొని ఆ
నాకిీ ఈ వాపస్ పెట్టేకిరాదు.
రిటన్ చాలా ఈజీ పెట్టేది.
ఉమ్
జస్టు దానకి నువ్ అవునా ఒక పని చేయ్ నువ్వు సెలెక్ట్ చేసుకొని నాక్ చెప్పు అడ్రస్ చెప్పు నేను బుక్ చేస్తా నీకు నచ్చలేదం అంటే నాకు చెప్పు నేను రిటర్న్ పెట్టేస్తా నీ నెంబర్ ఇస్తా వాళ్ నీకే కాల్ చేస్తారు వచ్చినప్
ఉమ్ ఉమ్ సరేలే నువ్వు మీ సిస్టర్కి బుక్ చేసినా అంటున్నావు కదా టీ డ్రస్సు నాకి పెడతావా మళ్ళీ చూస్
లేదు టోటల్ కంప్లీట్ అవి లేవ్ స్టాక్ అవు స్టక్
హో చూస్తాఉండు ఎట్లున్నా?
ఒకే సెండ్ చేస్తా మండి అందులో ఇంకా వేరే కీ సెల్లర్స్ దగ్గర ఉంది అవే పీస్లే కానీ ఈ సెల్లర్ దెగ్గరే రేటింగ్ బాగుందా అందుకని ఇంకా వేరే సెల్లర్ కి ఇంట్రెస్ట్ చూపిలేదు నేను
అంటే ఎంత ఎంత కాస్ట్ ఎంత ఇది
యాక్చువల్ గా అది క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఫైవ్ ట్వంటీ ఏమో పడింది ఆపర్స సైజికి
ఊహు ఫై
పేమెంట్ కి అయితే ఫోర్ ఎయ్టీనో ఎంతో పడుతుంది.
ఊహు
ఇప్పుడు ఎయ్టీ పర్సెంట్ సేల్ రన్ అవుతుంది కదా తక్కువకు వస్తాయి ఇప్పుడు
మ్ హు
షాపింగ్
చూద్దాం. బాగుందేమో చూస్తది బాగుంటే నాకే ఏడ్కన్నా పోవాలంటే లేవ్ మా ఊర్
ఆ అది తీస్కో నువ్వేం చేస్తావంటే? డబల్ ఎక్సెల్ కాదు
ఎప్పుడన్నా టౌన్ పోలన్నా గాని నా దగ్గర లేవ్ మంచిగా ఆ చీరలు క ట్టుకొని పోయ్యకే కాదు
అంటే నీకీ త్రిబుల్ ఎక్సెల్ ఒకటి డబుల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఒకటి తీసుకో నీకేది పర్ఫెక్ట్ సెట్ అతుందో నీకు అందాస వస్తుంది అది పెట్టుకొని నెక్స్ట్ టైం నుంచి అది బుక్ చేసుకో ఒకటి రిటర్న్ పెట్టేసుకో
ఉమ్ రాత్రి క్రికెట్ జుత్తివా
ఆ మేల్కోయింటిమే
వరల్డ్ కప్ వరల్డ్ వాచ్ శ్రీ హలో రేపు మెయిల్కొంటి మేము కూడా అ
ఓకే
సరసేయిటు
ఆ
హలో హలో
ఆ
ఆ ది ఈ యాప్ కి ఇది లేదు కదా స్పీకర్ లేదు కదా స్పీకర్ ఆన్ చేసుకుంటానీకీలేదు
అవును అట్లో నుంటే కొంచెం వర్క్ చేసుకుంటూ మాట్లాడేక ఈజీ అవు
ఆ ఇప్పుడు మనకి కొన్ని సెల్ కి ప్రాబ్లమ్ ఉంటది మాట్లాడే
లిఫ్ట్ చేయడం వల్ల మనకు ఏమన్నా యూస్ ఉంటద
ఆ
వేరే కాల్సు దీంట్లో యాప్ నుంచి చేస్తన్నారు పడు తాదియే
పడుతుంది చెప్పినారు అంటే పడతది
ఓకేలే ట్రై చేస్తాను వేరే వాళ్ళు చేస్తున్నారు నేనే ఎందుకులే ఊరుకే టైం వేస్ట్ చేయనిత్తలేదు వర్క్ ఉంటుంది కదా
చేస్తున్నారా ఎవరన్నా
ఉ
అదే ఎయిటీ రుపీస్ ఎయిటీ రూపీస్ పడుతుంది అంటున్నారు
అవునా
ఇప్పుడు అమౌంట్ ఏమి చూపిడం లేదా మాట్లాడే అమౌంట్
ఆహా కాలు మన కాలు క ఫర్కాల్ హండ్రెడ్ రుపీస్ ఉంటా
ఆ
ట్వంటీ కాల్స్ కి టు థౌసండ్
ఆ
మనం ఎవరైనా లిఫ్ట్ చేస్తే ఎయిటీ రూపీస్ ప కాల
అ
ఇ ఇంకా
నేను మా సిస్టర్ కి కాల్ చేస్తుంటే ఇంకో సిస్టర్ ఉందా కాల్ చేస్తుంటే తన అసలు తను కనెక్ట్ కావడం లేదు
అవునా
అ
ఇంకా చూడు నువ్వు ఓసారి మీ మీషోలో డ్రెస్సులన్నీ చూడక్క మంచి మంచివి సెలెక్ట్ చేసి పెట్టుకో కిందలో రివ్యూస్ చూడాలి మెయిను
హ్మ్మ్
రివ్యూస్ లో ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో అర్థమవుతాయి
కానీ మీషో లో అంత బాగుండవు పా ప్రొడక్ట్స్
అంతేం లేదు సౌ ఆ మా పెద్ద పాపకి వైట్ కలర్ ది క్రిస్మస్ కని తీసుకున్నానే ఫ్రాక్ జస్ట్ నాక్ సిక్స్ హండ్రెడ్ కు ఏమో వచ్చింది దానింత ఎంత క్వాలిటీ డ్రెస్ అనుకున్నావు
అవునా మొన్న రీసెంట్ గా వేసినారు చూడండి మీరు అదా
ఉమ్
గ్లౌజ్లు వేసుకొని
ఉమ్ ఉమ్
బావునింది
జస్ట్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ కు వచ్చిందంటే అది
హ్మ్మ్ బావుంది
హ్మ్మ్
హ్మ్మ్ ఇంకా పండక్కి అంతే న ఇంకేం లేవా షాపింగు ఆ
ఉ హలో హలో కుదనా
అంది
హలో